హలో
ఆ హలో అండి చెప్పండి
బావున్నారా అండి
ఆ బానే ఉన్నావండి మీరు ఎట్లున్నారు
ప్రజెంట్ బాగానే ఉన్నామండి
ఉమ్
ఓకే మీకు ఫుడ్డు లో నాన్ వెజ్ అంటే ఇష్టమా వెజ్ అంటే ఇష్టమా
నాన్ వెజ్ అంటేనే ఇష్టం అండి ఎక్కువ శాతం
అవునా ఓకె ఓకె ఇప్పుడు మరి మీకు నాన్ వెజ్ లో ఏమంటే ఇష్టము
బిర్యానీ అంటే ఇష్టమండి
అలా కాకుండా చికెనా మటనా ఫిష్ లేకపోతే రొయ్యలు ఆ ప్రాన్సా
అలాంటి రొయ్యాలంటే కష్టం లే అంటే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి
ఓకే ఓకే అంటే ఈ మధ్యలో ఇంట్లో చేస్తే తింటరాా లేకపోతే బయట ఎక్కువ తింటారా మీరు హోటల్లో
హోటల్ల్లో తక్కువ అండి ఇంట్లోనే చేసి తింటాం అండి లేకుంటే ఫంక్షన్లా కాడ
ఉమ్
ఎక్కువ శాధం అయితే ఇంట్లోనే తింటాం అండి చికెన్ బిర్యానీ మటన్ బిర్యా మటన్ అయితే ఏ లేదండి చికెన్ బిర్యానీ చేస్తారు ఎక్కువ శాతం మటన్ కూర వండుతరండి
అంటే ఇప్పుడు బిర్యానీ కాకుండా మండి అని ఉంటుంది ఆ మంది అంటే ఇష్టమా మీకు
మండి ఏ తినలేదు అండి పెరు అయితే విన్నా కానీ మండి పేరు మంచిగా ఉంటదని చెప్పారు కానీ ట్రై చేయలేదండి ఎప్పుడు
ఉమ్ ఓకే ఓకే నేను నాకు కూడా నాన్ వెజ్ అంటేనె ఇష్టము నేను ఫస్ట్ చికెన్ బిర్యానీ కావచ్చు మటన్ బిర్యానీ కావచ్చు బాగా ఇష్టంగా తినేవాన్ని
ఆ
కాకపోతే మండి వచ్చినా కా నుంచి మండి అనేది చాలా టేస్టీగా ఉంటుంది దీనికన్నా
ఆహా ఉమ్ చెప్పాలండి
మండిలో వచ్చేసి మనకి ఏముంటదంటె ఒకటి రైస్ ఉంటుంది
ఉమ్మ్
రైస్ తో పాటు చికెన్ ఫ్రై మండిఅంటే చికెన్ ఫ్రై చేసిస్తారు
ఉమ్మ్
సర ఇది చికెన్ చికెన్ జూస్ సి మండి అని ఉంటుంది ఆ జ్యూసి మండి అంటే కొద్దిగా
ఉహు
దీంతో పాటు అందులో మయోనీస్ అనిస్తారు మయోనిస్ మయోనిస్ అంటే వైట్గ పేస్ట్ లాగా ఉంటది
ఆహా
వైట్ దాంతో పాటు ఆయిల్ వేసి దాన్ని చేస్తారు
ఉమ్
అది తింటే చాలా మ గా ఇట్లా బాగా అనిపిస్తది కాకపోతే ఇది మండి తినడం వల్ల మైనస్ పాయింట్ ఏంటంటే దాంట్లో మైనస్ తినడంలో ఫ్యాట్ లెవెల్స్ ఎక్కువ పెరుగుతాయి ఫ్యాట్ లెవెల్స్ అంటే కొవ్వు శాతం పెరుగుద్ది ఎక్కువ తినొద్దు అది మయోనీస్ కాకపోతే టేస్టీగా ఉంటుంది అది ఇప్పుడు ఆ మయోనిస్నీ మనకి దాంట్లో కాకుండా మండిలో కాకుండా దీంట్లో కూడా ఇస్తారు ఏది బర్గర్సా లలో పెట్టుకుని తింటారు కొంతమంది ఆ కొంతమంది వచ్చేసి దాన్ని రోల్స్ ఉంటాయి రోల్స్లలో పెట్టుకుని తింటారు
ఉమ్మ్
శవర్మ శవర్మలో కూడా పెట్టుకొని తింటారు దాన్ని
ఆహా
ఉమ్ ఇప్పుడు మీరు ప్రజెంట్ మండి ఎప్పుడు తిన్లే ఒక్కసారి కూడా
ఆ తినలేదు అండి మాంది
ఓకే ఓకే ఆ
మళ్ళా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ
కూరగాయలలో ఏ కూరగాయలు అంటే ఇష్టం అండి మీకు ఏ?
ఎకంటే అండి కూరగాయలల్లా టమాటా, బెండకాయ్, ఆలుగడ్డ
ఉ
ఏగంటే ఇష్టం అండి?
అవునా కూరగాయలలో ములక్కాయ కూరగాయ మంచిగ అన్పిస్తది ఆ టమాటాలు మది చిన్న రాము క్కా మటాల్ వస్తాయి చిన్న చిన్నగా ఉంటాయ్ అవి పుల్ల పుల్లగా ఉంటాయి అవి వేస్కుంటే అవి అవి కూడా మంచిగా ఉంటాయ్ దాంట్లో మనము ఈ షు ఉంటది కదా ఎండు చేప్ పోలేసుకొన్ తినాలే
ఆ టమాటాల్లో ఎండుచేపలు వేసుకొన్ తింటే కూడా టేస్ట్ బానే ఉంటదండి ఎప్పుడో చిన్నప్పుడు తిన్నమండి అది
చింత చిగురుండు ది చిన్ ఇద్ద చికట్ లో కూడా చికెన్ కావచ్చు మటన్ కావచ్చు వేసుకొన్ తింటే కూడా బాగుంటది ఎప్పుడు టమాటాలల్లా వేసుకునేది చేసే సర్వీస్లలో చేయగలిగే
ఏంటండి?
కర్రీ అంటే మైసూర్ మైసూర్ పప్పు అని ఉంటది ఎర్ర పప్పు ఆ ఎర్ర పప్ చేసిన కర్రీ అనేది ఒక పది నిమిషాలలో ఫైవ్ మినిట్స్లలో కూడా చేసుకోవచ్చు మనం అలా కాకుండా ఇంగా అలా కాకుండా ఇంకా తొందరగా చేసుకోవాలంటే మనకి నూడిల్స్ అని ఉంటాయి కదా నూడిల్సు అవి ఫైవ్ టు టూర్ ను టూ టూ త్రీ ఫైవ్ మినిట్స్ లోపట్ నే మన కుకింగ్ ఐతాయ్ అవి వెంటనే చేసి తినచ్చు అవి కాకపోతే ఇవన్ కాకపోతే ఇవన్నీ తినడం వల్ల ఆరోగ్యానికి అంత మంచిది కాదు ఆరోగ్యానికి మంచిది అంటే రాగి రాగి జట్కా రాగి జావా, జొన్నల ఘట్కా, జొన్నల జావా ఆ ఇంకా దాంతో పాటు మీకొచ్చేసి ఆ ఆకుకూరలు పాలకూర, బచ్చల కూర, తోటకూర ఆ ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచి బెండకాయ కూడా చాలా మంచిది తెల్సా అండి ఆరోగ్యానికి బెండకాయ తినడం వల్ల బెండకాయ ఒకటి దొండకాయ్
దోన్నకాయ అంత కనంగుండదు కానీ బెండకాయల అంటే బోన్లకు బలం అని తెలుసండి జిగురు జిగురూ వత్తదని కాళ్ళకి, చేతులకి జాయింట్లలల్లా
ఆ బెండకాయ తింటే కదా?
ఉమ్
ఆ కాకపోతే వంకాయలు ఎక్కువ తినొద్దండి వంకాయలు తింటే చాలా మంది అంటారు జాయింట్ పెయిన్స్ వస్తాయి
హొ వంకాయల్ తింటే జాయింట్ పెయింట్స్ వస్తాయన్ చెప్తారంటే ఇంకా ఆలుగడ్డ ఆలుగడ్డ తిన్నా సరే వస్తదని చెప్తారు అండి దాన్
కొంత కొంతమంది ఆ ఆయుర్వేదిక్ ఆయుర్వేదిక్ మందులు తినే వాళ్ళు ఆలుగడ్డ దాంతో పాటు వంకాయ ఇవి అట్లాంటివి తినొద్దని చెప్తారు కాకపోతే ఒకప్పుడు అసలు ఈ అన్నీ తినేవాళ్ళము అన్ని చేసేవాళ్ళు ఏ మంచికి ఏం కాకపోయేది ఇప్పుడు ఏం చేసినా కూడా ఏం తిన్నా కూడా లాభం లేకుండా పోయింది ఎందుకంటే ఈ వాతావరణం మారడము మనం తినే వస్తువులు కల్త్ తిల ఉండడము దాంతో పాటు అన్నీ కూరగాయలు కావచ్చు ఎరువులు ఏసి పండిస్తారు సేంద్రియ మనా సేంద్రియాం ఏం లేవు చికెన్ చూసుకుంటే చూడండి ఇప్పుడు మనం తింటున్న చికెను బాయిలర్ చికెను ఫార్టీ ఫైవ్ డేస్టల్లో కోడి అనేది పిల్ల నుంచి పెద్ద అవుతుంది అది
అవునండి
అదే నాటు కోడి చూస్తే మనకు మూడు నెలలు నాలుగు నెలలు అయితే చేతికి వస్తది అది అంటే ఇప్పుడు వీటికి ఇంజక్షన్స్ వేసి ఈడిన్స్ వేసి వాటికి డెవలప్ చేస్తున్నారు దానివల్ల ఏమంటంటే మనకి ఆ తినడం వల్ల ఆరోగ్యానికి మంచి మంచి కాకుండా చెడు తింటా ఉ నేచురల్ గా ఉంటాయి ఎందంటే ఇప్పుడు మేక కూరలు కూడా నేచురల్గా ఎందుకంటే వాటికి ఇప్పుడు మెడిసిన్స్ ఏమి వేయ్యరు ఎక్కువ నాటుగోడి మంచిగా ఉంటదండి నాటుకోడి ఒకటి జుట్టు కోడి బడ్జెట్ తక్ ఉన్న వాళ్ళు కొంతమంది నాలాంటి వాళ్ళు జుట్టుకోడి ప్రీపెరెన్స్ ఇస్తారు జుట్టుకోడి తెలుసా అండి మీకు
ఆ తెలుసు అండి
ఎప్పుడైనా తిన్నారా
ఆ తిన్నాం అండి రెండు మూడు సార్ల
అవునా మంచిగా అనిపించిందా మీకు
ఆ మంచిగానే అనిపించినాయండి కానీ మొత్తం బొక్కాలే ఉంటాయి అండి దానికి
ఆ మరి అదే కదా దాంట్లోనే టేస్ట్ ఉంటది బొక్కలలోనే ఇప్పుడు మరి బాయిలర్ కోడి తింటే మీరు ఫార్టీ ఫైవ్ డేస్ లో ఇంజెక్షన్స్ వేస్తారు వాటి ఇంజక్షన్ ఎక్కువ వేయరు
హు
న్యాచురల్ గా తినాలంటే నాటు కోడి అండి దాని మీద ఏది రాదు ఇగ
ఈ నాటు కోడె బెస్ట్
మీకు ఏమైనా కోళ్ళు ఉన్నాయా కోళ్లు పెంచుతారా అండి మీరు
లేదండి ఒకప్పుడు పెంచేది చిన్నప్పుడు మా నాన్న
అవునా
మా నాన్న తెస్తా అన్నా సరే మేము వద్దు అంటున్నాం ఇప్పుడు
ఆహా వాటిని చూస్ సాదాలంటే వాటికీ చూసుకోవాలే ఇప్పుడు ము కుక్కలని అవని అన్ని వాటితోని కాపాడాలే పిల్లు ఉంటాయి చిన్న పిల్లల్ని పిల్లీలు బ ఇంకోటి వాటికన్నా ముఖ్యంగా దొంగలు బాగా తయారయ్యారు కోళ్ళని కూడా దొంగలిస్తారు
అవునండి దొంగలి ఇస్తారు
ఉ ఈ దొంగల బాధాన్ని తట్టుకోలేక ఇటువంటి వస్తువులన్నీ సాధిన తర్వాత తే చాలా బాధ అనిపిస్తది కదా
అవునండి ఇదైతే వాస్తవం
అందుకోసమే వాద్యం సాధనం కన్నా ఇక సాధకపోవడమే మంచిది
ఊ
ఓకే ఇప్పుడు మీరు ప్రజెంట్ విలేజ్ లో ఉంటారా అండి సిటీ లో ఉంటారా
విలేజ్ ఆ విలేజ్ దగ్గర సిటీ పక్కన అండి సిటీ ఔ ఔట్ సైడ్
సిటీ ఔట్ కర్ట్స్ లో ఉంటారా
ఊ
మీకు సిటీకి ఎంత దూరం లో ఉంటుంది మీ యొక్క ఉండే ఉల్ ఇల్లు
ఒక మూడు కిలోమీటర్ దాకా ఉంటది అండి
ఆ ఓకే లేండి చాలా మంచిదే కదా అంటే అవసరం ఉంటే మూడు కిలోమీటర్లు వెళ్తే సిటీకి పోవచ్చు మూడు కిలోమీటర్లు నుంచి మళ్ళీ మీ ఇంటికి పోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ మీరు లంచ్ పొద్దు అంటే లంచ్ చేయకుండా పొద్దున్నే తిన్నారా
ఆ పొద్దున అయిపోయిందండి మధ్యాహ్నం చెయలేండి
ఏం కర్రీ అండి ఈ రోజు
ఇయాల బీరకాయ వండిరు అండి
ఓకే ఓకే బీరకాయ మంచిగా ఉంటంది కదా
ఆ టేస్ట్ బాగానే ఉంటదండి అండ్లా కాస్త మటన్ కూర ఎస్తే ఇంకా బాగుంటుంది అండి నాలుగు ముక్కలు వేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది
అలా కాకుండా దాంట్లో కొంతమంది శనగ పప్పు అని లేకపోతే పప్పులు వేస్తారు కదా
ఆ పప్పులు వేస్తారు కానీ అవి నచ్చవండి మనకి తినబుద్ధి కాదు పప్పులు దాంట్ల లేమంటే ఎండిన చేపలు ఉంటాయి కదాండి
అవును ఎండిన చాపలు
ఆ అవి వేస్తే కూడా టేస్ట్ వస్తది
ఎండిన చేపలలో చాలా రకాలు ఉంటాయి చిన్నవి ఉంటాయి పెద్దవి ఉంటాయి
అ పెద్దవి పొడుగుంటాయి కా అండి
ఊ
అది వేస్తే ఇంకా బాగుంటది టేస్ట్
అవునా అ
ఇంకేంటండి చెప్పాలి
ఏముందండి మీరే చెప్పాలి ఇక్కడ ప్రజెంట్ మేము ఇక్కడ ఉన్నాము ఎక్కడ అంటే మా ఊరికి దూరంలో కొద్దిగా ఒక ప్లేసు న్నాము వాతావరణం చాలా బాగుంది ఇక్కడ
ఊహు తిన్నారండి మధ్యాహ్నం
ఆ తిన్నామండి మా కది కర్రీ వచ్చేసి ఆ గుత్తొంకాయ అంటారు కదా అది వండారు దాంతో పాటు ఎగ్ బాయిల్డ్ ఎగ్
ఆహా ఓకే అండి